హలో అండి
అండి హలో
ఆ వినిపిస్తుం
ఆ వినిపిస్తుంది అండి వినిపిస్తుంది అండి
ఉమ్ వినిపిస్తుంది. అయితే మనం ఎప్పుడైతే కాలేజీ లో ఎలా ఉంటామ అంటే ఆ ఒక మనం హాస్టల్ ఉంటది కదా మనకు ఆ హాస్టల్లో ఉంటాం. డైలీ కాలేకి వెళ్ళడం జరుగుతుంది. ఆ మీకు ఎలా ఉండేది. హాస్టల్ ఉండేదా, డే స్కాలర్ అంటే రూమ్ లో ఉండేటివాళ్ల మీరు.
మాకు సెక్షన్ టూ సెక్షన్స్ కి కలిపి ఒక రూమ్ అండి. డార్మెంట్రీసు డై ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టీ ఫైవ్ ఓ క్లాక్కిి లేచి అల్లారం ఇంట్లో కూర్చోబెట్టి వా వామప్స్ లా చేపిస్తరు. చేపచ్చినంక మళ్ళీ యాస్ యుస్వల్ టింగ్ లాగా డార్మెంటరీస్కి వెళ్ళిపోయి మొత్తం అంటే ఫ్రేష్అప్స్ బ్రెషింగ్, స్నానాలు ఏమన్న ఉంటే అన్ని చేసేసుకొని సెవెన్ లోపు కిందకి దిగాలండి. కిందకి దిగేసరికి
హుమ్ మాకైతే ఎలా ఉండేదంటే, ఎయిట్ ఓ క్లాక్ వరకు అన్ని కంప్లీట్ చేసుకొని, మనం నైన్ ఓ క్లాక్ వరకు లోపడికి వెళ్ళాలి. అంటే కాలేజ్లో ప్రేర్ ఉంటది కదా ఆ ప్రేర్ కి అటెండ్ అయితే, ప్రేర్ అయిపోయిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్కి మనకు క్లాసెస్ స్టార్ట్ అయితా ఉంటాయి. అట్లా మీకు ఎలా ఉంటది.
మాకు అలానే కానీ మాకు కొంచెం ప్రేర్ లేట్ అవుతది ప్రేర్ అయిపోవగానే క్లాసెస్ లో మేడమ్స్ వచ్చి క్లాస్ తీసుకు తీసుకొని మధ్యలో ఆల్ లీజర్ ఫోర్త్ పీరియడ్ చెస్ ఫోర్త్ పీరియడ్ ఎండింగ్ లో మాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బ్రేక్ అండి. బ్రేక్ ఎల్లేసి వచ్చేసినంక
అంటే మీకు సబ్జెక్ట్స్ ఏమేం సబ్జెక్ట్స్ ఉంటాయి. మీకు చెప్పేటి టీచర్స్ ఆ టీచింగ్ చెప్తాన్ అంట్రగా డైలీ క్లాస్ లో నేరకాల అదుష్ టైమింగ్
మాకు మొత్తం సిక్స్ సబ్జెక్ట్స్ అండి. కానీ మాకు కు ఒక సబ్జెక్ట్ ఇద్దరు మేడమ్స్ తీసుకుంటరు. మేము యాక్టువల్ గా వేరే స్కూల్ కానీ మమ్మల్ని స్పేస్ లేదని అక్కడ ఉంచుతున్నారు.
ఊహ్ మాకైతే ఎలా ఉంటదంటే ఆ క్కువ సబ్జెక్ట్ ఈచ్ సబ్జెక్ట్ కి ఈచ్ టీచరే ఉంటారు. బట్ ఏందంటే వాళ్ళకు టైం కు రారు ఇరెగ్యులర్ గా వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ఏందంటే, వేరే సార్ వాళ్ళు లేజర్ పేరు వచ్చి తీసుకొని క్లాస్ జు కండక్షన్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంకా ఎలా ఉండే మా కాలేజీ కూడా ఓపెన్గా పెద్ద గ ఉంటది. రూమ్స్ కానీ అవన్నీ కానీ చాలా ఎక్కువగా ఉంటాయి. అన్నటు మీకు ఎలా ఉంటుంది వాతావరణం
మాకు కొంచెం అందరు మేడమ్స్ కొంచెం ఇర్రెగ్యులర్ గా రావడం మధ్యలో వేరేస్ సార్ వాల్లు వచ్చి క్లాసెస్ తీసుకుంటే అట్లా కొంచెం ఇబ్బందిగా ఉండేది. తర్వాత ప్రిన్సిపల్ కమెంట్ చేసేసరికి ఇప్పుడంతా ఓకే అయిపోయిందండి
మా కర్లా అలా ఏమి ఉండదు. కాకపోతే డైలీ పే డైలీ జరుగుతా ఉంటాయి క్లాసెస్. మాకేంటంటే మధ్యాహ్నం లంచ్ ఉంటది. వన్ ఓ క్లాక్ కి మళ్ళీ లంచ్ కి ఏందంటే, మళ్ళీ హాస్టల్ కట్ చేస్తాం. హాస్టల్ కట్ చేసిన తర్వాత అప్పుడు నేను ఉం ది అంటే అక్కడ గూడ గంతేవ ప్రతి వారం కు ఒక్కొక్క కార్య అన్నట్టు డైలీ వైజ్ గా మారుతా చేంజ్ అవుతా ఉంటది కానీ బాగుంటాయి. ఫుడ్ మీల్స్ కూడా మంచిగా పెడతా ఉంటరు. మంచిగా ఉంటది. తర్వాత లంచ్ అయిపో పడుతానే మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ మేము అన్ని టైం కేటాయించుకుంటా ఉంటే కొంచెం రిలీఫ్గా రిలీఫ్ అయిదాం. తర్వాత మళ్ళ టూ టూ నుంచి ఫోర్ వరకు మళ్ళ క్లాసులు జరుగుతయి అంటే
అవునా మాకు యాజ్ యూవల్ సెవెన్ పీరియడ్ తర్వాత లంచ్ అండి వన్ థర్టీకి వన్ థర్టీకిి లంచ్ అవుతే లంచ్ తిన్న వెంటనే ఒక వన్ హవర్ అట్లా అట్లానే అక్కడే మెల్లమెల్లగా తింటూ తింటూ మాట్లాడు కుంటూ అట్లా అయిపోగానే మళ్ళీ స్టడీ పోరడి మాకు టు ఫోర్ థర్టీ వరకు
అవునా మీకు మరి గేమ్ గేమ్స్ గేమ్స్ ప్రీడ్ ఏమి ఉండదు ఆ
ఆ గేమ్స్ పీరియడ్ ఫోర్త్ పీరియడ్ లో ఉంటాయండి కానీ ఎక్కువ గేమ్స్ తీసుకోరు
ఆహ
అదే ఫోర్త్ పీరియడ్ లో టూ డేస్ హెచ్ఎస్ మే హెల్త్ సూపర్వైజర్ మేడం ఉంటారు టూ డేస్ లైబ్రరీ మేడం టూ డేస్ గేమ్స్ గేమ్స్ కి ఎక్కువ తీసుకెళ్లి మేడం వాళ్ళని స్పోర్ట్స్ కి తీసుకెళ్ళడం అట్లా బిజీగా ఉంటర్ మొత్తం
మాకు కూడా అలానే ఉంటాయి గేమ్స్ ఉంటాయి అంటే నార్మల్గా స్పోర్ట్స్ కు సంబంధించిన గేమ్స్ కాకుండా మనకు డిస్టిక్ వైజ్ కాంపిటీషన్ అవి పెడతా ఉంటారు మేము కూడా బయటికి వెళ్ళి ఆడుతా ఉంటాం కబడ్డీ గానీ క్రికెట్ కానీ ఖోఖో కానీ ఇవి అంటే ఎవరికి దేంట్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని చూజ్ చేసుకొని దాన్ని ఆడడం ప్రాక్టీస్ చేసుకోవడం తద్వారా మనం అందులో ముందుకెళ్తే డిస్టిక్ట్ లెవెల్ లో కూడా స్టేట్ లెవెల్ లో కూడా మనం పోయి వెళ్ళి కాంపిటీషన్ లో పాల్గొని మనకు మ మన స్కిల్స్ అనేవి చూపించు కోవచ్చు
మాకు కూడా ఉంటావు కానీ మాకు సిక్స్త్ లో ప్రాక్టీస్ చేయిించి సెవెన్త్ నుంచి అఔట్ సైడ్ తీసుకొని వెళ్తారండి
హ
ఫోర్ థర్టీ తర్వాత మళ్ళీ రోల్ కాల్ పెడతారు రోల్ కాల్ లో కౌన్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ ప్రేయర్ అయిపోవడతోనే ఒక్కొక్కసారి కూర్చోబెట్టి డిన్నర్ వరకు అక్కడే ఉంచుతారు ఒక్కొసారి మన క్లాత్ వాషింగ్ ఉంటే చేసుకోండి అనేసి పంపిస్త సార్ మళ్ళీ ఎయిట్ సిక్స్ థర్టీ సిక్స్ లోపు డిన్నర్ పెట్టేస్తండి దాని తర్వాత ఎయిట్ వరకు చదువుకుంటే ఎయిట్ థర్టీకి డార్మెంటరీస్ పంపిస్తే నైన్ లోపు పడుకోవాలండి మళ్ళీ సేమ్ షెడ్యూల్ మార్నింగ్ కూడా
అంటే ఏం చేస్తాంంటే మళ్ళ వచ్చేస్తాం హాస్టల్ అంటే కాలేజ వెళ్ళి అక్కడ లాస్ట్ ఫైనల్ అటెన్స్ తీసుకొని తేసి మళ్ళీ బయటకి వచ్చేస్తాం అక్కడ నుంచి మళ్ళీ హస్టల్ అంటే కాల హాస్టల్ అసలు కచ్చిందంటే మళ్ళీ ఫ్రెష్ అప్ అయి ఆ మాకు అప్పుడు ఏంటంటే స్నాక్స్ అన్నా టీ బ్రేక్ ఉంటది ఆ టీ బ్రేక్ లో స్నాక్స్ తీ టీ తాగేస్తాం టీ తాగేసి అయిపోయిన తర్వాత కొంచెం రిలీఫ్ అయినట్టిగా
మాకు టీ బ్రేక్స్ అలాంటివి ఏమి ఉండవు జస్ట్ ఆ బ్రేక్ ఇస్ ఏమైన్నా ఇట్లా శనగలు అటుకులు అట్లా పెడతారు పెట్టకుంటే స్టోర్ నుంచి ఏమన్నా ఇస్తారు అది కూడా ఇవ్వరు అంటే మీ మా దగ్గర ఏమన్నా ఫ్రూట్స్ అలా ఉంటే నేను తినేసి ఉంటాం
ఉమ్ మాకు అలా అలా ఏముండదు డైలీ మాకు టీ ఉంటది టీలో బిస్మిట్స్ కానీ స్నాక్స్ కాని ఇస్తా ఉంటరు అది తిన్న తర్వాత మనకు కావాల్సినవి మాకు ఏమైనా పండ్లు ఉంటే డ్రెస్సులుగాని అవి కాని అరేంజ్ చేసుకోవడం వాష్ చేసుకోవడం ఇలా ఉంటే అవి పైకెళ్ళి మిమ్మల్ని శుభ్రం చేసుకోవడం జరుగుతుంది ఆదివారం కొద్దిసేపు అంద్రం రిలాక్ అ మాట్లాడుకుంటాం ఈ రోజు కాలేజీ ఏం జరిగింది ఏమైనా హోం వర్క్స్ ఉన్నాయా వాటి గురించి ఆలోచించుకని ఏమైనా రాసేవి ఉంటే రాస్తామ అండి
మాకు రాసేడానికి ఈవినింగ్ టైమ్ లో అంత ఫ్రీ ఉండదు మొత్తం వైట్ యూనిఫామ్స్ మెరన్ యూనిఫార్మ్స్ పిండుకుంటూ పిండుకుంటూనే ఉండాల్సి వస్తది
ఉమ్ అదేదే అండి మాకు కూడా ఎంతనే ఉంటుంది కాకపోతే మేము ఏంటంటే మళ్ళీ మాకు సెవెన్ ఐన్ సెవెన్ థర్టీ ఎయిట్ ఏంటంటే మళ్ళీ ఈవినింగ్ లంచ్ ఈవినింగ్ డిన్నర్ ఉంటుంది ఆ డిన్నర్ కు ప్రిపేర్ అవుతూ ఉంటాం మేము అంటే దానికి సంబంధించిన ప్లేట్లు అవన్నీ శుభ్రం చేసుకొని ఆ అన్నీ కని ఆడుకొని ఉంటాం ఈ కిందికి వెళ్ళిపోయి మళ్ళీ డిన్నర్ చేస్తాం అది కూడా షిఫ్ట్ బజ్గా అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడు బ్యాచ్లా ఉంటాం అన్న ఒక బ్యాచ్ అయిపోంది ఒక బ్యాచ్ అట్లా తినేసి మళ్ళ పైకొచ్చేస్తాం ట్ మాది రూమ్స్ పైన ఉంటాయి ఫుడ్ సెక్ మాత్రం కింద అండర్ గ్రౌండ్ లో ఉంటుందన్నమాట
మాకు కౌంటింగ్ వైజ్ అండి ఎవరిది ఫస్ట్ కౌంట్ వస్తే అట్లా పంపించేస్తారు అక్ వాళ్ళే ప్లేట్స్ గ్లాసెస్ బౌల్స్ స్పూన్స్ ఈ నాలుగు వాళ్ళ ముందే ఒక రోజు చూసుకొని డిస్ట్రిబ్యూట్ చేసి బ్యాక్ సైడ్ పెయింట్ తోటి ఇన్షల్న్న మన ఫస్ట్ లెటర్ రాపి పెయింట్ ఒక్కొక్క గ్లాస్ ఒక్కొక్క పెయింట్ తోని రాసుకొని పెట్టుకుంటాండి
ఉమ్ మేము కూడా అలానే ఉంటాం అంటే ప్లేట్స్ అంటే ఎవరి వాళ్ళకే ఉంటాయి కా ఇండివిజువల్ తెచ్చుకుంటాం కాబట్టి అక్కడ ఏదో ఒకటి పెయింట్తో ఉన్నా ఇంకేమన్నా మార్కింగ్ చేసుకోవడం లేకపోతే వాటిని నేమ్స్ టైపింగ్ చేసుకోవడం జరుగుతుంది అవి ఎవరి ప్లేట్లు వాళ్ళు దోముకొని మళ్ళీ మనకు పైకి వచ్చేసి మనకు ఆల్రెడీ ఒక బాక్స్ ఇస్తారు కదా ఆ బాక్సునే పెట్టేసుకుంటాం అ ప్లేట్ కూడా
మాది బ్యాగ్ లోనే ఉంటాయి ఎందుకంటే మాకు ఒక్కసారి ప్రే అయిపోయింది అంటే మళ్ళీ బ్రేక్ లో బ్రేక్ లో లంచ్ లో తప్ప ఎక్కువ లంచ్ లో పైకి వెళ్తే డార్మెంటరీస్ కట్లా క రాదని డార్మెంటరీస్ ఇవిడ ఎక్కువ పంపిణీకి ఫుడ్ లీడర్స్ పర్మిషన్స్ ఇవ్వరు ఫుడ్ లీడర్ పర్మిషన్స్ తోనే మనము ఫుడ్ టైమ్ లో ఎక్కడికైనా వెళ్ళాలి కాబట్టి వాళ్ళు దిగరని చెప్పేసి మావి గ్లాస్ లోనే ఉంటాయిండి ప్లేట్స్ ఇట్లా బౌల్స్ అన్ని
ఉమ్ ఓకే ఓకే మాది కూడా అట్లనే ఉంటది కాకపోతే మాకు ఎప్పుడు హ్యాపీగా ఉంటది అంటే మన పేరెంట్స్ విజిట్ ఉంటది ఎవ్రీ సాటర్డే సండే రోజు అప్పుడ ఏం చేస్తామ అంటే మేము మంచిగా రోజు ఫుడ్కిప్పుడు ప్రియర్టీగా మన వాళ్ళు తెస్తారు బయట నుంచి స్నాక్స్ కాటి వాటికి ఎక్కువ ప్రియాటీ ఇచ్చి వాళ్ళతోనే ఉంటాం అంటడి అంతా వాళ్ళతోనే గడిపిస్తాం అప్పుడు చాలా హ్యాపీగా ఆనం అందంగా ఉంటుంది అంటే మీ కాలేజ్ అలా ఉంటది కాబట్టి
మాకు ఎక్కువ సెకండ్ సాటర్డే మాత్రమే ఉంటది అది కూడా టూ మంత్స్ కి వన్ మంత్ కి వన్స్ కానీ అట్లా వి వాటర్ ప్రాబ్లమ్ ఉండడం వల్ల అలా వీలు ఉంటలేదని టూ త్రీ మంత్స్ కి ఒక్కసారి అలా సిప్పెట్టేవాళ్ళండి
ఉమ్ మాకు మాకు అట్లేమీ ఉండదు మాకు ఎవ్రీ షాటర్డే సండే ఉంటుంది విజిట్ ఉంటది లేదా ఒకవేళ పేరెంట్స్ విజిట్ లేకపోయినా కూడా మాకు విజిట్ ఇస్తారు సపరేట్గా బయటికి వెళ్ళనికి అప్పుడు మేము ఒక ఒక లెటర్ రాసి దాన్ని మేము సైన్ వేట్టేసి అతనికిచ్చేస్తే మమ్మల్ని బయటికి అలో చేస్తారు మళ్ళీ ఏ టైంకి వెళ్తాం ఏ టైంకి రావాలో మనం ముందే ఒక బుక్ ఉంటది ఆ బుక్లో ఎంట్రీ చేయాలి ఆ టైమ్ లోపూ మళ్ళీ వచ్చేస్తే అయిపోతది
ఆ కానీ మాకు మా హౌస్ మాస్ట్ అంటే ఇప్పుడు అడిగినా ఇట్లా ఎక్కువ పేరెంట్స్ విజిట్ కి అవుటింగ్ పంపియరండి పంపిస్తే స్కూల్ మొత్తం వెళ్తే కొందరు కొందరురాటే ఇట్లా ఇంటికేళ్తారనేసి పంపియరు సో ఎప్పుడన్నా అర్జెంట్ టె ఏమన్నా కావాలి అంటే హౌస్ మాస్టర్స్ కి ఫోన్ చేసి మేడం ఇట్లా పంపిస్తారా ఒక వన్ టూ హవర్స్ అంటే మేడం అంటే అందరు మేడంస్ మూమెంట్ తీసుకునేవా లెటర్ రాపించేవాళ్ళు ఔటింగ్ కి కానీ మన హౌస్ మాస్టర్ రాపించకపోయేది రాపించకుండా జస్ట్ గేట్ కాడది మూమెంట్ మేము ఎప్పుడు వస్తాం అవి రాసేసి ఏళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ లోపు వచ్చేసేదండి
మాకు అలా ఏముండదు అంటే పంపిస్తారు ఎవరైనా నచ్చినా పంపిస్తారు ఒకవేళ పంపద్ధు అని వాళ్ళు అనుకున్నప్పుడు మనం పేరెంట్స్ నుంచి ఇంటి దగ్గర నుంచి కాల్ చేపిస్తే వాళ్ళ మనం ఫస్ట్ టైమ్ ఎంట్రీ అయ్యేటప్పుడే మొబైల్ నెంబర్ ఇస్తాం కదా ఆ నెంబర్ సేవ్ చేసుకుంటారు ఆ నెంబర్ నుంచి ఫోన్ వస్తే వాళ్ళు చేసి మాట్లాడి ఇట్లా మా అబ్బాయిని ఔటింగ్కి పంపియండి అంటే వాళ్ళే పంపిస్తారు లేదు అంటే అట్లా మనం ఫోన్ చెయకపోతే వాళ్ళు పంపియారు పంపకపోతే ఎందంటే మనం ఆ డే అం అందులోనే ఆ హాస్టల్నే ఉండిపోవాల్సి వస్తది అన్నట్టు
అవునులేండి
సరే ఓకే అండి ధన్యవాదాలు
ధన్యవాదాం